ఎలా ఉన్నారు బాగున్నారా
మీరు బాగున్నారు
చాలా బాగున్నాడు ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు
ఆ బాగున్నారండి
తిన్నారా నేనుజు నేను ఇక్కడ ఇంటి దగ్గర ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి
ఓకే ఇంకే వాళ్ళు అందరుూ బాగున్నారండి
అంద్ర బాగున్నారు
ఆ తిన్నామండి అవును అడగడం మర్చిపోయి ఏందన్నారు
ఏన్ సాంబార్ అన్నం దిన్నాను మీరు
మజ్జిగ అలాంటివి ఏమి వేసుకోలేదా
వేసుకోలేదు తాగుదాం అనుకున్నా మన్ తలకాయ నొప్పుగా ఉండింది నిన్న మొన్న
మ్
అందుకనే తిన్లే
ఓకే నండి
నువ్వా
ఇంకా చెప్పాలండి
ఎండలు బాగాకాస్త ఉంది నీళ్లు బాగా తాగండి
ఓకేనండి ఈ ఎండాకాలంలో కొబ్బరి నీళ్ళు తాగడం మంచిది అనుకుంటా
ఆ మంచిదే తాగాలి
మ్
మ్ ఎక్కడికి వెళ్తున్నారు
ఉట్టిగా బయట వెళ్తున్నానండి
అవునా
అవునండి ఆ పర్లేదు ప పర్లేదు పర్లేదు మాట్లాడండి
ఎండకి వెళ్లేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి
ఓకే అండి ఎండలు కూడా విపరీతంగాస్తున్నాయి
ఆ చలి మొన్నటి వరకు బాగా కాసిందా అందుకే ఇప్పుడు దంచుతాంది ఎండలు
ఓకే
అవును ఏదాన్న కొ
కొత్త సినిమాల అంటే నాకు తెలిసి లాస్ట్ నేను శంబలా మూవీ చూశానండి
అంతనా
అవునండి ఆ అప్పుడు బాగుందండి అంతే జనవర్లో చూసాను ఆ జనవరిలో వచ్చే
నేను కూడా చూసిన సంబాల మూవీ కనీ చిరంజీవి మూవీ ఎల్లామనుకొని టికెట్లు లేక పోలే
మ్
మ్ అందువల్ల
మరి శంబలమువి
సంబ సంబ ఆ తెలుసు బానే ఉంది కానీ మూవీ కానీ లాస్ట్ క్లైమాక్స్ లో మాత్రం ఆటో పెట్టింది
బానే ఉందే నాకు బానే అనిపించింది
బాగానే అనిపించింది కానీ క్లైమాక్స్ లో మాత్రం మొత్తం టోటల్ ఆ గంట వల్లే
ఊ
అది ఇంకా ఏమన్న ఉంటుందేమో నెక్స్
కానీ వాడు ఒక కాన్సెప్ట్ యూజ్ చేసాడు అదేదో వ్యాధి లాగా ఒకరికొకరు పాకడం
అవును సుడిలా గదా బాలే భయంకరంగా ఉంద అది మాత్రం
అవునండి
సూడి అట్టే సూడి తిరుక్కకొని అట్టే దాంట్లోజు పేలిపోతుంది చూడు ఏమో నాకు చాలా భయం వేస్తుందిప్పుడైతే
అవునండి
కానీ అందనా ట్విస్ట్ ఏం చెప్ప
ఏందండి
ట్విస్ట్ కి ఏందో చెప్పదంట్లా
ఫ్రిస్ట్ లాస్ట్ లో అదే అ గంట సౌండు వినడం వల్లా ఆ ఇంకేదండి ఏది ట్విస్టు
ఇంకోటి ఉంది ట్విస్టు మీరు గమనించటం లేదు గుర్తొచ్చిందా ఉ గుర్తొచ్చిందా లేదా వినిపిస్తుందా
ఆ వినపడుతుందండి.
ఉ అదే ట్విస్ట్ ఏముంటుంది చెప్పండి ఇంకో ట్విస్టు గూడా ఉంది దాంట్లో
ట్విస్ట్ అంటె ఇలాగొ వస్తుంది హీరోయిన్ అన్
ఆ అదే అదే అదే అదే క్యా క్యాచ్ చేసారా ఉ అదే కానీ హీరోయిను కానీ అసలు ఒక ఆత్మ గదా
అ అవునండ్
ఉ ఆత్మని మనక్ తెలిదు గదా ఫస్ట్ స్టాటింగ్లా
అవునండి అవును స్టార్టింగ్ హీరోయిన్ అనుకున్నాం మేము గూడా మ్ తర్వాదే తెలిసింది అదేదో ఒక రాయి పడ్డం అదేదో మెరుస్తూ కింద గొహలో కనపడ్డం అది ఆ అది కొత్తగా అనిపి చింది
ఉమ్
ఆ అతను అతనూ అదే ఆ అంటే ప్ల్చ్ ఈ గ్రహ శకలాల గురించి ఆయన పరిశోధన చేస్తాడు గదా హీరో హీరో
అవును
ఆ హీరో రోలు తర్వాత ఒక్కొక్క దాన్ని కనిపెట్టడం వన్ని ఏమైనా బా పర్లేదండి మరి
మీకు ఇష్టమైన పెట్టేదండి
పెట్టంటే ఇష్టమైనదంటే ఆ ఈ కుక్కండి
కుక్కంటె ఎందుకు ఇష్టం కుక్క నీకు
కుక్కలు జన్ టోల్ గా బాగుంటాయ్ చిన్న కుక్కలు క్యూట్ గా ఉంటాయ్ ఆ క్యూట్ గా ఉంటాయి.
మల అది విశ్వాసంగా గూడా ఉంట
కోటి అవి ప్చ్ కొన్ని కొన్ని అలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంటాయండి.
ఉమ్ నేను గూడా ఒక పిల్లిని పెంచుతున్నానండి. పెళ్ పెల్లి అమ్మల్లొంటి కాడ పెంచుతాననా
ఆ
బట్ ఇప్పుడు మ్యారేజ్ చెప్పినంక అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినము మా అత్తలుంటికి ఎళ్ళిపోయినమూ అయినా గూడా మా అమ్మలుండి వస్తది ఇప్పుటికి గూడా నన్ను గుర్తు పెట్టుకునే ఉందండి. ఊ
ఉమ్ ఇంకా చెప్పాలంటే
హ్మ్ ఇంటి ముందు ఏం చేస్తున్నారు మీ ఇంట్లో
మా ఇంట్లో అంతా ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ నేనైతే చ్ వర్క్ చేస్తూ ఉన్నాను.
ఏం వర్కు
ఆ వర్క్ చ్ అంటే ఇంట్లో వర్క్ అండి.
ఉహూ మీరే జాబ్క్ యాడికనా వెళ్తున్నారా చదువుకుంటున్నారా
లేదండి జాబుకి వెళ్లట్లేదండి
ఏమి
ఆ ఎందు ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఇంక వెళ్ళాలండి ఇంకా ఆ జాబు మంచి జాబు రావాలని అనుకుంటున్నాను
ఉమ్ ఏ విధమైన జాబ్ు రావాలనుకుంటున్నారా
ఆ ఏ విధమైన జాబు అంటే కంపెనీ సైడు ఈ ట్యాక్స్ ఆ వాటి సైడ్ ఇంక అకౌంట్స్
ట్యాక్స్ రిటర్న్స్ అయితె కంనీకి ఎందు వెళ్ళడం సపరేట్ గా కూడా ఉండంది
సపరేట్గ ఉండొచ్చండి కా కపోతే వాటిలో మనకి ఆదాయాలు అంతగ రావు
మరి కంపనీకి వెళ్ళ లంటున్నారు
కంపెనీ కంటే ఇంకా శాలరీ బాగుంటుంది ఇంకా కంపెనీ అలవెన్స్లు ఉంటాయి
అవునుంటాయి కానీ దాంట్లో ట్యాక్స్ రిటర్న్స్ ఎట్ల ఫైల్ చేస్తారు అక్కడ అంటాను
అక్కడ ట్యాక్స్ రిటర్న్స్ అంటే ఈ కంపెనీ రిటర్న్స్ తర్వాత జిఎస్టీ కి సంబంధించ ధించినవి ఆ వగైర వాటికి అంటే అకౌంటింగ్ వర్క్
ఉహ్
ఆ అవన్నీ చేస్తూ ఉంటారండి ఇంక ట అవన్నీ సాఫ్ట్వేర్ అవన్ని తెలుసు కదండి ఉమ్
అదే అదే లేండి సర్లే మీకేదై ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే వెళ్ళడం బెస్ట్ నాకు తెలిసినంత ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ లేని చోట మనం ఎక్కువ వర్క్ చేయలేము స్ట్రెస్ ఇబ్బందిగా ఉంటది ఉమ్ అది
ఆ ట్రై చేస్తున్నాన్ కానీ దొరకట్లేదని మనకు సరేైన జాబు దొరకాలి కదండి
మా మాకేం ముందండి మేమ్ హౌస్ హౌస్ ఇంట్లో ఉంటాము మా ఆయన చూసుకుంటూ ఉంటానండి
ఆ వారికి ఏమనా చే వస్తే చేస్తార
ఎ నాకైతే ఇంట్రెస్ట్ లేదండి బట్ ఏమో ఫ్యూచర్ లో చెప్పలేంక
ఉమ్ అవునండి రీసెంట్ గా మీ ఫ్రెండ్ మ్యారేజ్ అంటున్నారు కదా ఏమైనా ఇన్విటేషన్ ఇచ్చారా
ఇచ్చారు దాన్ని మళ్ళ దాని గురించి మళ్ళీ మాట్లాడదాం లే అండి ఇప్పుడుేందుకన్నీ ఒకసారి ఎప్పుడు
ఆ
ఆ అదే నేన అైతే మా ఇంట్లో మా ఆ యని కుంటూ ఉంటాను
అంటే ఇంక తదే అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే జాబ్ కెళ్ళట్లేదు ఇంకా జాబ్ కి వెళ్ళాలండి ఆ ఆ మా వైఫ్ ఏం చేస్తుంటారంటే అంటే ఖాళీగానే ఉన్నారూ ప్రజెంటు కొన్ని పరిస్థితులు బాాలేవు ఇంట్లో అందువల్ల
మీరు ఖాళీగున్నారు మీ వైఫ్ ఖాళగా. ఉన్నారు
ఆ ఎల్లు అంటే ప్రస్తుతానికి ఏదో అట్ట కింద మీద పడి ఏదో విధంగా సర అవుతున్నాం అండి
రోజు ఇంటికాడ ఉంటేట్టండి సర్వే ఉంది కష్టం కదండి
మరి మీ హస్బెండ్ ఏం చేస్తున్నారండి
మా ఆయన వచ్చి బ్యాంక్ లో వర్క్ చేస్తుంటారు అకౌంటెంట్గా వర్క్ చేస్తుంటాడు మా ఆయన
బ్యాంకులోనా ఎంత ఏ మాత్రం జీతం ఉందండి
ఫార్టీ కే ఇస్తారండి
ఆ
ఆ
ఆ ఓకేనండి పర్లేదండి మంచి జాబే ఆ మరి మీరు ఖాళీగా ఉన్నారు కదా మీరు ఏమన్నా వర్క్ చేయాలనుకుంటున్నారా
నాకు ఏదైనా వర్క్ ట పార్ట్ టైమ్ జాబ్ ఏదైనా ఉంటే చేయాల అనుకుంటున్నా బట్ అది ఏది సరైన జాబ్ అయితే రావట్లేదండి
అడ్వర్టైజమెంట్ ఇంట్లో న్యూస్ పేపర్లు అలా ఇస్తూ ఉంటారు పాంప్లెట్లు
అలాంటివి వాళ్ళు చాలా స్ట్రెస్ ఇవ్వడము అట్లా అంతా చేయలేకపో
అవునండి. ఈ మధ్య ఇక్కడ ఎస్బిఐ కార్స్ లో కూడా జాబ్స్ ప పడ్ పడ్డయి చూసుండొచ్చు కదా
అది కూడా కార్డ్స్ సేల్ చేయాలంటండి ఎవర వల్ల కాదు నేను అవన్నీ చేయలేను ఆ అది కాకుండా సేల్ చేయపోతే వాళ్ళు అరుస్త స్తారు అదొక భయము అంత స్ట్రెస్ తీసుకొని అంత చేయలేని వర్క్ అనేసి పీస్ఫుల్ గా ఉండాలండి ఏదైనా వర్క్ ఆ అప్పుడు మాత్రమే నేను చేయగలుగుతాను
మంచిదండి మంచి జాబే వెతుకు
వెతుకుతున్నా పిల్లలున్నారా అండి
ఆ పిల్లలు ఇంకా లేరండి ఇంకా లేదండి
ఏమండి ఇంకా
ఆ ఇంకా ప్లాన్ చేసుకోలేదండి అంటే సెటిల్ అయిన తర్వాత ప్లాన్ చేద్దామ అని అనుకున్నా
ఊహూ ఓకే ఓకే మంచిదండి మంచి డెసిషనే హ్మ్ మీ నాన్నగారు ఏం చేస్తుంటారండి
మా నాన్నగారు ఆటో దొలుతూ ఉంటారండి కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి అంటే ప్చ్ అక్కయ్ ఉన్నారండి ఇంటి దగ్గర
అంతేనండి ఏజు ఎక్కువ అయిపోతే ఇంటికాడ ఉండడం బెస్ట్ వాళ్లు
అవునండి
ఉ వాళ్లు క్షేమంగా ఇంటికాడ వయసెక్కువైపోతే, వాళ్లు ఆటో దోలాళంటే కూడా అంత శక్తి ఉండదండి సరే మర్ అండి
ఆ సరేనండి తర్వాత మాట్లాడదామండి ఆ ఓకేనం
హ్మ్